ఆ వదిన వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేయట్లేదు వచ్చేసు బ్యాంక్ నుంచి
అ
అ ఇంటికాడ ఉన్నావా బయట ఆహా చూడలేదయితే న విజయ వచ్చిందందా అంత మాట్లాడుతున్నాను అప్పుడా
ఉహు ఇక్కడి కూర్చున్నావు కదా అక్కాలి ఇంటి దగ్గర చెప్పాలడి
ఆహా అప్పుడా అయి చూలేదు మంగమ్ మీదో మాట్లాడు
అదే మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా నేం మాట్లాడలే ఎం కూరలు ఇంకా భోజనాలు అవ్వలేదా
కోడిగుడ్లు వంకాయ్ మీ అన్నయ బయటికి వెళ్ళారు
మ్ ఇంకా రాలేదా
ఇంకా రాలేదు నేనే ఏమో వాకింగ్ చేస్తన్నాను పైన
ఆ అందరూ సాయంత్రం వాకింగ్ మొదలెట్టారా
వాంకింగ్ ఎప్పుడు నుండి నేను రెండు నెల్ల మట్ నుంచి ఎప్పుడు నుంచి చేతున్నాను ఇంగో కాలు గాలిపోతున్నాయ్ అని
తినేసక అప్పుడు చెయాలి
ఆహా తినకుండా అంటే నన్న తినకుండా చెయ్యమందిలే
ఆహో ఆ అలాయితే పర్లేదులే
ఉమ్ తెనుంగా మార్నింగ్ అయితే పది నిమిషాలు చే తున్నాను అంతే మార్నింగ్ ఇరవై నిమిషాలు చేయమంది కానీ కుదుర్తలేదు
హొ
అసలే కుదరదు సాయంత్రం అటలే అసలు ఖాళీ చేసుకుని తిరుగుతున్నాను
మ్ అదే కాలి ఉంటదా కాలి ఉండదొ అనుకున్నాను ఇందాక ఎప్పుడో ఎక్క చెత్తే ఒకసారి అందరూ చేతున్నారు లేకపోతే అసలు ఎవరు చే
అన్నం వొండాను ఏ లోపడేమో కూర ఈ రోజులు లే ట్ అయిపోయింది అటు ఇటూ తిరిగాము అవును చూతాకి వెళ్ళాను నేను దే భవాని వదిన ఆల్ల అమ్మ దగ్గరికి పోలేదు కదా
ఓ అవును అవును
ఆంధ్రా ఏళ్లారని నేను ఎల్లేదు అసల చూత్తాకి ఏళ్ళాను అల్లెమ్మో ఇక్కడే ఉన్నారా హైదరాబాద్ వెళ్ళిపోతారు అన్నారని ఈ రోజు ఎ పోయాను గమ్ముని మళ్ళీ రాలేదు అనుకుంటారు కదా
అవును
నాకు తెలీదు నేను ఇంట్లో ఉన్నాను మొన్న
మ్
చూసి వచ్చేసాము అన్నదని సిచ్చూ వదిన ఇంకా నేను వెళ్ళొచ్చేసాము
ఏం కర్రీ కోడిగుడ్లు వంకాయా
కే మీది అయిపోయిందా వంట
మాది పొద్దున్న అన్నం ఉంది అమ్మ అన్నం తినేసింది నా నేం తినాలనిపించట్లేదని
హు
ఏం చేయినా
మ్
గ్యాస్ కట్టేసి ఉంటుంది ముందుగా అందుకే లేనిపచ్చుంది
ఏం తినేశావ్ ఏంటి పోదున్న గ్యా ఏదో తెబ్బ పెద్ద తెగ తిన్నట్టో చరేమ్ గ్యాస్సు అసల
ఏంది ఏంటి అది
అంతే నీకు తినడం ఇష్టం లేదు ఇంక
బంగాళదుంప ఫ్రై ఈని చారు ఏమో అలాగా పెట్టేసినట్టు గొట్టఉంది
ఉహుహు
ఇందాక డ్రింక్ ఒకటి ఇప్పించింది ఎవరో ఆవిడి సచివాలయంలో లేడీ కానిస్టేబుల్ ఉంటాది కదా
అయిబేనియా ఏయ్యో తిరిగి రాయాలి అన్నావ్
అయ్యా బాబోయ్ మళ్ళీ తిరిగాం ఈ రోజు రేపొద్దు తోటి ఔట్ ఎ అయ్యా ఇల్లు ఇప్పుడు మన పెచ్చరగతుందా అలాగా చి చిరిగుట్టు మొత్తం రజకపేట సంత మార్కెట్ ఏటో ఏంట సొసైటీ దగ్గర నుంచి ఈ ముక్క ఇదంతా మ్యాప్ గీసుకుంటే ఇల్లులు ఎన్ని ఇల్లులున్నా న్నాయ చూసుకుంటా రావాలి
అయ బాబాయ్ నెంబర్లన్న వేసుకుల మంద అయిపోయింది ఇక్కడ
ఐదు వందలు వేస్తారు కదా గోడ మీద వేస్తారు సారు ఆ నెంబర్ లో అయిపోయినాయి ఇప్పుడు మళ్ళ మ్యాప్ గీసి ఎవరి ఇల్లుళ్ళ ఎక్కడ ఉన్నాయి గీసి ఒకటి రెండు నెంబర్ ఇళ్ల మొత్తం రెండు వందల యాభై ఇల్లు ఆ రెండు వందల యాభ ఇళ్లు వేసుకుంటారుామనమాట అదేప్పుడుత ట ఒక తడుల
ఏముంది అసలే ఇప్పుడకి అవుతాయి
ఆడోచ్చేది ఎలా ఉన్న కాని సచ్చేలా ఉన్న ముందే
వాళ్ళయితేనే
మ్ మన్న మిస్ తెరపి
ఆహా కనిపిచ్చాకపోతే ఆడ అడగ్గానె లేద మీ అమ్మాళ్ళింటి చను కొసమనీ
ఉహు ఏళ్లలేదు
ఆ
నీవే చేశావ్ వంట పెద్దమ్మ
నేను అన్నం వండాను పెద్దమ్మ కూరేశారు అయి కోసిచ్చేశాను.
ఇంక మరి ఎప్పుడు ఎప్పుడు తింటారా ఎడున్నర అయిపోయింది ఏడున్నర అయిపోయింది కదా
నే పెద్దొద్దిన వాన గట్ల ఎళ్తారంటె
ఎప్పుడు
రేపు చిన్నక్క ఆళ్లమ్మగారికి కన్ను ఆపరేషన్ చేసారంట.
మ్ ఇల్లేదో కట్టుకుంటామన్నారు
పయిన
మ్
ఆవిడికి కన్నాపరేషన్ చేశారంట అప్పుడే ఇరవై రోజులు అవుతుంది వీళ్ళనలేదు రేపు చూత్తాకెళ్తారంట. ఫన్నీగా పిల్లలకి కేకులు అయి తెత్తానికి ఎళ్లారు వాళ్ అక్కడే ఉన్నారు కదా కేకులు బిస్కెట్లు తెత్తానని ఎళ్లారు
మ్
తెచ్చాగ తిందామన్నారు
మ్
ఇంకో గోరమేళ్లి కాకరకాయ ఇబ్బుడే ఆ కుక్క కరిసింది కదా
ఓ నిజమేనె తినడం కదా మళ్ళీను పాపం నీస్ తినక ఎన్ని రోజులైందో
మాముూలుగా మూడు నెల్లకి మూడు నెల్లు అయిందని ఆట మాసమేతున్నాను
మ్
ఇంకో మూడు నెల్లు అయితే అన్ని తినచ్చు అన్నారు అదింకా ఆరు నెల్లు ఇప్పుడు ఈ మూడు ఇంకో మూడు నెల్లవుతే
అవును
కోడిగుడ్డు కోడి మాసం గుమ్మున ఎక్కువ పెట్టకూడదు అన్నారని పెట్టలేదు చిన్నగా గీరితే పర్లేదు పెద్దగా ముక్కట్టేసిందని ఇంకా తింటం మానేస. ఇంతలో ఆవాస్ పోయింది పుల్లేమో అలా దిగిపోయినాయి లోపటికి
మ్ ఎందుకొచ్చింది కుక్క బాగా కు
మ్ ఆళ్ళు కోనలు కూడ కడగ ఆల్ కోనలు కూడా ఎవరు చూసినా అట్ల అయ్యో అల్లనే కరవలా ని అట్లోని కరిత్తె అప్పుడు తెలుత్తది
ఏ ఏ ఆ పిల్ల హల కనబల్లెద
బయట సామాన్మయితో ఉందో కూసారు అ నాకునిపించింది ఫొటోల్లోకి ఈ బైటి చాలా డిఫరెన్స్
అనా
ఫోటోల్లో ఇ తెల్ల అనేంది అంటే మాలుగా
రెమిినీ రెమిినీ కట్ చేసేస్తారు అక్కడ కట్ ఫ్లెక్సీ లేేస్ని కట్ట అ కొంచండ
అదేంటి అమ్మాయి అమ్మాయిని అనుకున్నాం మేము ఐతెను పెళ్లికిఏళ్లేదు కదా అప్పుడు పెద్దన్నయకి బాలేదని
అవును ఎవరెళ్లేదు
ఉ ఫస్ట్ నైట్ కి చూసేము అదే చొత్తాం ఫస్ట్ నైట్ కి కూడా కొంచం మేకప్ తోటె ఉన్నట్టుంది ఆ అందుకే ఏంటి తెలిలేదు
మేకప్లు లాగు ఎస్సెసరు అవి గని ఏమో అప్పుడు చూడాలి ఎనకు వచ్చీరంట తనదు నార్ నార్మల్గా పౌడర్ ఏదో ఉంటది కదా ఫేస్ పౌడర్ అది ఏదో ఉంటది
వైట్ టోన్ వెయిటోన్ అయినా లెక్మి క్రీమ్ అయినా
కోన్స్ టైప్ లో ఏదో క్రీమ్ ఉంటది అదే క్రీమ్ కాకుండా పౌడర్ పౌడర్ టైప్ లో మొన్న పెద్దమ్మ గారు అమ్మాయికి ఓ ఆవర్ గేసేసారు మేకప్ వేసేస్తే మళ్ళీ మొత్తం ని చెరిపేసి ఈ పౌడర్ ఒకటి రత్తే ఎంచక్క తెల్లగున్నదాన్ని మొత్తం బొగ్గుల చేసేసింది మేకప్ వేసి
అసలు బాగోరా ఫోటోలు కోసం ఫోటోలు అనాల నల చెత్తరగానాస్త అసలు చుల్లెం మనం
నేచురల్ గానే బాగుంటారు నాైతే నేను అలాగ అనుకుంటున్నాను ఏమో అప్పుడుకల్ది మళ్ళీ అప్పుడు కోడ్ వేసుకోొదా అని అడుగుతారు అప్పుడు
అవును అయినా మేకప్ లేకపోతే ఆ ఇప్పుడ మేకప్ లేకపోతే ఫోటోల్లో బా అంటలేదు కదా
తర్వాత ఏంటి మనం అనుకుంటున్నాం చూడు ఇప్పుడు ఈ పిల్ల ఈ పిల్లెనా అని అలాగ అనుకుంటారు అప్పుడు కూడా ఆ
ఇంకేంటి మరి రేపుద్దిట ఎల్లల బ్యాంకి
ఎల్లా బ్యాంక్ ఎల్లాలి సచివాలయం కడకిళ్లి అన్నిఅప్పగేసేసి ఆడి మొహం నా ఐహోమ్ అనుకో అయిపొద్ది
ఇప్పుడు నాది ఇంటి పేరు మా మార్చుకోవాలంటే ఇప్పుడు ఈ కార్డు వచేసిందనుకో ఇంటి పేరు మార్చుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా
దేంట్లో
ఇప్పుడు మా ఇంటి పేరు ఉంది కదా గుడుమాని ఇంటి పేరు రావాలంటే ఏం చెయ్యాలి బ్యాంక్ బుక్ లో
ఈ ఈ ఆధార్ కార్డు తట్టుకచ్చి మ్యారేజ్ సర్టిఫికెట్ ఏట్టుకొస్తే అ
అయిపోద్దా ఆ రెండు ఉంటే సరిపోద్దేమో ఇంకా
అంతే
నెంబర్ అయి ఏ మా అదే అకౌంట్ నెంబర్ ఉంటది కదా సేమ్ ఉం ఊరయ్యి ఒకటే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు లే
మేమోటి సెం జోజీ నేమ్ అడ్రస్ సెం జి
అదే వస్తే అది వత్తది అంటున్నాడు పోస్ట్లోని ఎప్పుడు వత్త తెలీదు వస్తే గమని మార్చుకు న చతున్నా
ఉం
ఇందులో మార్చకోవాలి ఫేషన్ లో ఎలా మార్చుకోవాలదు
అప్పుడు మళ్ళీ కొత్త కాడ్లు ఏ వతాయింటారు కదా కొత్త కాడ్లు ఒకసారిే సచాలనే పనుకులు చెప్తారులే
ఉం ఇ నాలుగు అయ్యంది మాది
ఫోన్ లే ఇప్పుడైనా అయింది
ఇప్పుడైనా అయ్యింది అదే అనుకున్నాను అవ్వదు ఎమో ఇంక అనుకున్నాను నేను అయితే
ఇంకా అదే అవుతాధి
లీవ్ పెట్టేసింది చాలా టైం తీస్
ఓ కొంతమందికి బానే చేసేస్తున్నారు కొంతమందికి ఉం అవును
అన్నారు అవుతది ఒకొహలికి మరి
ఉం మ్యారేజ్ సర్టిఫికేట్ క్రిస్టియన్ ఆ హిందూవు దా క్రిస్టీ చంట్లా ఉటిచ్చ మెంట దా ఉ బది ఇదే మేడం ఏప్రిల్ పద్ద మొన్నవారు పెతే ఒకస రాడమయనా
మరి మాది అదే కదా రిజిస్టర్ రాస్ రిజి రాపిస్తరు గా మరి
రజిస్టర్ ఆఫిస్ే క్రిష సర్టిఫికెట్ అయితే కుదరుతా ఆమ్టుందంట ఆ అయినా ఒకసారి చుపిచ్చి చిలిచ్చి చిలితే ఏమంటదు సరదా ఉంటది మూడు ఒక్కొక్క సారి బాగో దు కదా
చట్టు
అదే ఆ జయించకు సింద జేయించకు
బాబోయ్ సాల్లే
ఎన్ని రోజులు తిరిగిందో
అల్ం రోల్ బిర్యానీ ఆ అంద రోల్చి తిరగలన్న కూడాసరకేన
హమ్
నాకు మెంటలు వచ్చింది ఈ ఆధార్ కార్డు చేయించుకున్నప్పుడే పిచ్చి ఎక్కిపోయింది నాకు ఎక్కడ ఎక్కడ వెళ్ళాము హై స్కూల్ లో ఎక్కడ కొత్తపేట హై స్కూల్ ఆ ఎందరి దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సంతకాలు ఎట్టించుకుని ఆడేందుకు
ఇక్కడ ఇక్కడ మన మా హై స్కూల్ దగ్గరికి వెళ్తే అవుదా
దూరం అయిపోద్ది కదా మరి
ఆహా
ఆడు వేంటనే తెచ్చే మన్నాడు
అల్
ఇంకా వాళ్ళు పెడతారంట ఎవరికైనా పెడతారంట అడ ఎందుకు ఏంటి ఎలా గా ఇవన్నీ లాగేడు వాడు. చెప్పాలి మెంటలంగా నాకు శ్రవించేసింది. మ్ సరే